హలో
అండి
హలో
హలో
చెప్పండి
హాయ్ ఎలా ఉన్నారు
బాగున్నాం మీరు బాగున్నారా
బాగున్నాను ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నారా
తిన్నా ఇప్పుడే ఏం కర్రి
మాదా
ఉ
చపాతి
అవునా
ఆ మీరు తిన్నరా
తిన్నామండి ఇప్పుడే
మీ మీరేం కర్రి
మాది మాది కూడా చపాతి
అవునా
అవును ఏం చేస్
ఎక్కడ మీది
మాది వరంగల్ అండి
ఏముంది కొంచెం వర్క్స్ ఉంటే చేసుకుంటన్నాం మాది వరంగల్ పక్కకు కొ
అవునా వరంగల్ పక్కకి ఏమున్నాయండి హన్మకుండా కదా ఆ తెలుసు అదేనా
ఆ అదే
అవునా ఏం చేస్తున్నారు మరి ఇంకా
మీరెక్కడ
మాది వరంగల్ చెప్పిన అవునా మా కూడా కాలేజ్ లో కొంచెం వర్క్ ఇచ్చు
మీరు మీరు చేసుకోరా వర్కు
టైం పడితే ఇంకా చానా టైమ్ ఉంది కదా
చా చార్ తో తినదు ఉంద ఇక్కడ ఏసిన కదా జండు బామ్
ఆ
ఒక్క నిమిషం ఇక్కడే ఇసినాం
బర్కా అయిపోయింద మరి మీది
లేదండి చేస్తున్నావ్ మీరు మీది అవ్వలే అన్నారు కదా
మాది అవ్వలేదు ఇంకోస పైనంక స్టార్ట్ చేస్తాం ఏ ముంది ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే అయిపోతది ఆసై మెంట్
అవునా
అవును
మాకు కొంచెం ఎక్కువ ఉందండి
అవునా
ఆ
అ
రెండు తీస్తా గ్రీన్ కలర్ రెడ్ కలర్ది ఆ మిమ్మల్ని కాదండి
ఏం చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ అందరూ
వాళ్ళ కూడా వర్క్స్ ఉన్నాయి చేసుకుంటున్నారు
అవును మీ క్లోస్ ఫ్రెండ్ ఎవరు అసలు
ఆ అక్షయాని అని వి అక్షయానో కామే ఉంటది
అవునా
ఆ
అంటే మంచిద చానా
ఆ చానా మంచిదండి అసలు ఓర్రదు కసిరిచ్చి కోదు
అవునా మీరు ఎందుకో నాకు నెగిటివ్ గా చెప్తున్నట్టు అనిపిస్తుంది మీ టోన్ బడ్టి
దు లేదు చానా మంచిది
అవునా తనలోకి మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటండి
ఉ క్వాలిటీసా
ఆ
ఒకటి అది ఇది అని ఏం లేదు కొంచెం ఫ్రెండ్ కదా అన్ని ఇష్టం
అవునా ఏదో చెప్పండి కొన్ని క్వాలిటీస్ ఇస్టమని ఉంటె కొన్ని నచ్చవుండే పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్పండి
మీరు తీస్ కునే ఏముంది మీరు అక్ష ఆమె కాదు కదా మా ఫ్రెండ్ కాదు కదా
అవును కరెక్టేగాని నేను వినగలుగుతా అంటున్నా
అవునా మం చిది ఉహ్ అర్ధం చేసుకుంటది ఏ విషయంలో మంచిది అంటే
హు
చెడగోద్దండి
చెప్పాలి అసలు మీకు నిజంగా అన్నది కనిపించట్లేదు దానిలో
నిజమే అబద్ధం ఎట్ల చెప్ తాం ఫ్రెండ్ గురించి
అవునా
పిన్న ద్దు
ఉహు సరే చెప్పండి చెప్తున్నారు కదేమో హలో
హలో
ఆ చెప్పండి ఏమో చెప్తున్నారు కదా మంచిది అర్థం చేసుకుంటది ఏ హలో
ఆ అర్ధం చేసుకుంటది
ఉహ్
చెప్పిన మాట ఇంటది అస్సలు ఉర్రాదూ ఆ ఎంత మంచిదో
అవునా నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా
ఆ నెగిటివ్స్ ఏం లెవ్వు ఆ అంత మంచి ఫ్రెండ్ దొరకుడు నా దృష్టం
అవునా సో గ్రేట్ఫుల్ అండి చాలా మంచి ఫ్రెండ్షిప్ అనుకుంట మీది
ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆమా ఫ్రెండ్ లెక్క దొరికింది
అవునా
హ్మ్
ఉహు అవునులేండి ఆ పేర్లోనే తెలుస్తుంది ఆమంత మంచిదని
అదే
ఉహ్ అంటె నేను విన్నా ఇప్పటి వరకి మెజారిటీ పరంగా ఆ పేరున్నోళ్ళు ఆల్మోస్ట్ మంచిళ్ళు అయి ఉంటారని
అవునవును మంచొల్లూ అందరు ఆ అక్షర పేరున్నోల్లే అసలు వేరే లెవల్
అవునా ఎందుకండి మీరు ఏదో కొంచెం వెటకారంగా అంటున్నట్టున్నారు
ఫ్రెండ్స్ దగ్గర వెటకారం ఏం ఉంటదండి
కొంచెం సర్కాస్టిక్ టోన్ తోన్ చెప్పినట్టు ఉంది మీ ఎక్స్ప్రెషన్స్ ఎలాగో మాక్ కనగడట్లేదు కాబట్టి మీ టోన్ మాకు తెలుస్తుంది కొంచెం
లేదు లేదు చానా మంచి నాకు తన అంటే చాలా ఇష్టం ఎప్పుడు కోపం రాలేదు తన మీద ఆ
అవునా
ఆహ్
అయితే మీకు ఇంత ఇష్టమై ఉంటే ఖచ్చితంగా తనకు కూడా ఇష్టమయే ఉండింటంది కదా
ఏమో నాల్ ఆవకే తెలవాలి
అవునా ఏ లేదండి మీరు ఇంత ఎఫోర్ట్స్ పెట్టినంక తను కూడా ఖచ్చితంగా పెట్టే ఉంటది హండ్రెడ్ పర్స్ చే
మీకు ఎట్లా తెలుసు
మాకు తెలుసు అంటే ఫ్రెండ్షిప్ అంటేనే అర్థమయిపోతుంది కదా మీరు ఇంత బాగా చెప్తున్నారంటే ఖచ్చితంగా తను మంచిది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఎఫ్ఫోర్ట్స్ పెట్టి ఉంటది మీకోసం
ఏమో
తనకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా మరి
ఆ ఉన్నారు అంటే తన ఇంకో ఫ్రెండ్ ఉంటది తను మాట్లాడట్లే అని బాగా ఫీల్ అయితంది
అవునా
ఉహ్
వాళ్ళు మాట్లాడుకోవట్లేదా నేనైతే మాట్లాడుకుంటారని అనుకుంటున్నా అక్క ఎందుకో మీరు చెప్పిన తీరు నాక్ తెలుసా ఆంటీస్
ఆహ్ అక్షలు అందరూ ఒకటే కాదు కదా మాకు తెలిసిన అక్షయ వేరు ఆమె అదో టైపు అంటే మంచిదే
అవునా నాకు కూడా మీ నీకు ఒక విషయం తెలుసా కో ఇన్సిడెన్స్ మరి ఎలాగో తెయదు డెస్టినియో ఏదో తెలీయదు అని నా కూడా ఒక అక్షయాని తెలుసు
డా స్పెడ్స్ పెట్టుకుంటంద మా
అవును స్పెడ్స్ పెట్టుకుంటది, చనా బక్కగా ఉంటది.
ఆ
చానా బక్కగా ఉంటది. తను ఎట్లా అంటే మీకు చెప్పార తను చాలా మంచిది యాక్చువల్గా చాలా అంటే చాలా మంచిది.
అవునా ఇప్పుడు ఇన్నాక నేను ఎట్కరంగా కాదు మీరు ఎట్కరంగా అన్నటుంది.
లేదు లేదు నేను అస్సలు వేట్టకారంగా చెప్తలేను నిజంగా చాలా మనస్ఫూర్తి చెప్తానా తను ఆ నాకు కీర్తన కానీ అప్పుడప్పుడే కొంచెం బ్రెయిన్ ఉండి లేనట్టు బిహేవ్ చేస్తది అనిపిస్తాది.
అవునా
ఉన్నదా లేదా అన్న డౌట్ కూడా వస్తాది అప్పుడప్పుడు బ్రెయిన్,
ఇగా ఫ్రెండ్స్ దగ్గర అట్లా ఉండుడు కామనే కదా
ఆ ఫ్రెండ్స్ దగ్గర కామన్ ఎట్లాగు మళ్ళా తను నా పక్కన బెడ్డే తెలుసా మీకు
అవునా
ఊ
అంటే మీరిద్దరు పేరు ఒకటే అని తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా,
ఆ లేదు అట్లా లేదు బట్ తను నను చాలా బాగా చూసుకుంటది. ఇక ఎప్పుడు అని బాగా చూసుకున్నలతో మంచి మాట్లాడాలి కదా
ఉ ఉ
నవ్వుకుంటూ మాట్లాడితే మనం ఇవ్వాల్సింది, నవ్వే కదా తిరిగి
ఉ ఊ
ఉ కానీ నాకు చనా కోమ్ వస్తుంది యాక్చువల్ గా అమె మాట్లాడితే,
ఎందుకు అండీ
ఎందుకనింటే కొంచెం వి అంటే అటు చిన్న పిల్లల గా చేయది పెద్దామెలాగా చేయ్యదు కొంచెం మధ్యలాగా బిహేవ్ చేస్తా ఉంటది.
మధ్యలాగా నేను ఈ మాట ఎక్కడే వినలేదండి, ఆ
మీరు నవ్వుతున్నట్టున్నారు.
లేదు సీరియస్ మ్యాటర్ ఎందుకు నావుతావండి ఏం పని చెప్పండి.
అంటేమికు అమెది ఏమైనా తెలుసా ఇంతకు ముందు,
ఆ అంటే కొంచెం తెలుసుసన్నట్టు మా క్లాస్ కూడా ఒక అమ్మాయి ఉంటది, అట్లా కొంచెం
అవునా అదే టైపా
ఆ ఈ అక్షలు అందరూ ఒకటే టైపు ఏమనుకుంటే ఏమంటారలే గాని
అక్షయాలందరు ఒకటే టైపా మీరు అట్ల ఎట్లా ప్రూఫ్ చేస్తారండి.
ఇప్పుడు మిమ్మల్ని మీరున్నారు.
మీతో మాట్లాడే కూడా అదే తెలుసా
మీరున్నారు.
మీరే మా యాక్చువల్ గా నా పేరే మీకు తెలియదు మీరు అలా ఎలా మాట్లాడతారు.
అంటే ఇక్కడ ఏమో పడ్డది. అ
హలో
హలో
ఉ చెప్పండి నేను ఇంత ముందు ఒక వ్యక్తి పేరు చెప్పాను కదా నా ఫ్రెండ్ అని,
ఆ
ఆ తను తను ఇప్పుడే డిన్నర్ చేసింది తెలుసా. మా అందరికి డిన్నర్ సెవెన్ థర్టీకి అయితే తను నైన్ ఓ క్లాక్ డిన్నర్ చేసింది. నేను చెప్పినా కదా బక్కగా పుల్లలాగా ఉంటదని అందుకే ఇంకేస్ థిస్ ఇస్ ద రీసన్ ఉ ఆ అదో టైపే కొంచెం బిహేవ్ చేస్తుంది. మళ్ళా చిప్స్ లేంది అసలు రైసే తినను తెలుసా.
ఆహా
ఊ యాక్టువల్ గా నాకు అప్పుడప్పుడ ఆమెను చూస్తే బాధ అయిత ఉంది. తన ఆ తను చాలా బాధపడుతా ఉంటది. తన ఫ్రెండ్ కోసం
ఉహుమ్
ఉమ్ తన ఫ్రెండ్ తనకి తన ఫ్రెండ్ పేరు నిక్ నేమ్ సంతింగ్ సి మీద ఏదో ఆ
ఆమె కూడా అంతే టీలు తాక్కుంటూ బతుకుతుద్ది
సి మీద సంథింగ్ ఏదో నిక్ నేమ్ ఉంటది. తను అప్పుడప్పుడు చాలా బాధపడుకుంటు ఉంటా ఉంటా ఉంటది. అంటే ఆ సి అనే వ్యక్తి కూడా నాకు తెలుసు. తను కూడా చాలా బాధపడతా ఉంటది.
అవునా
ఆ మళ్ళ ఇద్దరు చాలా బాగుంటారండి. యాక్చువల్ గా బక్కగా ఇద్దరు బక్కకుంటారు. ఇద్దరు పొడుగుంటారు.
ఊరికే బక్కగా బక్కగా అంటారు. ఆళు బక్కగుంటె మీకేమైతాందండి.
వళ్ళు ఉ ఇద్దరు బ్రెయిన్ లెస్ మీనింగ్ చెప్పాలంటే ఇద్దరికి చదువంటే ప్రాణం అప్పుడు వరకే రెండు మూడు గోల్డ్ మెడల్స్
పక్కన ఎవరు సౌండ్ చేస్తన్నారు. డిస్టర్బ్ అయితదండి.
సౌండ్ పక్క నేను ఇంకా మీకు నా క్లోజెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పలేదు. దానికి కొంచెం ఎప్పుడు డిస్టబెన్స్ అండి. తన తన పేరు స్ శ్రేయా అంటారు. తనని అంటే హీరోయిన్ మెటీరియల్ అనమాట.
అవును శ్రేయ అంటే అంతే కదా ఇక
ఊ శ్రేయ అంటె అంతే కదక మరిగా హీరో మెటీరియల్ కాని అమ్మాయి అట్లా కొంచం కూడా బిహేవియర్ టెన్ పర్సెంట్ కూడా బిహేవ్ చేయదు అట్లా
అవునా
నేను ఆమెకు చాలా హైపిచ్చేస్తా తను మాత్రం కింద ఫ్లోర్ లోనే కూర్చుంటాఆన్
మీరు ఎక్కడికో ఉంటరు కదా ఆమె పొద
సరే అండి మరి బాయ్ బాయ్ అండి ది నాకు కొంచెం వర్క్ ఉంది
హలో